హలో
ఎలా ఉన్నారండి
నేను చాలా బాగున్నానండి మీరె ఎలా ఉన్నారు
ఆ నేను బాగున్నాను ఆ ఇ మ ఆ బాగున్నానండి ఇప్ ఉ ప్ ఇప్పుడే వా అదే వా చేస్తూ ఉన్నాను అంటే రోజుకి ఒ పదివేల స్టెప్లు కవర్ అవ్వాలనేసి నేను చేస్ ఉంటానండి వాకింగ్
ఉమ్
ఈ రోజు యాక్చువల్గా ఈ ఆది యాక్చువల్ గా ఏమంటే హెల్త్ డైలీ పదివేల స్టెప్పులు నడవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను
ఉమ్
అట్ ది సేమ్ టైమ్ ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను అంతకు ముందు
లపోతేంత
లేదండి నాక్ నాకోరకి నాకుఒకరికి ఫ్యామిలీ వేరే తీసుకుొనేసాను
ఆ
కు తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు డైలీ నడిచారంటే మీకు నెక్స్ట్ ఇయర్ ప్రీమియం ఇ లువ అన్నారు ఇంకా వాళ్ ప్రీమియం అవునండి మరి ప్రీమియం కోసమే కాదు షాపులు ఆ ఇంకా మన హెల్త్ కూడా బాగుంట్ ఉంటుందని చెప్పి నేను అలా వాక్ చేస్తుఉన్నానండి
ఉ అది కూడా మంచిదేంలేండి
ఆ మీ ఇంట్లోల్ హెల్త్ ఇన్ సూరన్స్ ఏమన్నా తీస్ కున్నారండి.
లేదండి ఇంక మీద ప్లాన్ జేస్కోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అది చాలా బెనిఫిట్ అన్కోండి ఒకందుకు. అదింక ప్లాన్ జేస్ తున్నాము.
ఇప్పుడు మరి మీరు తీస్కోవాలి గదండి.
అదేనండి ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాము ఉమ్ దాని గురించి ఇంట్లో వాళ్తో ఒక్సారి మాట్లాడేసి తీసుకుందామనుకుంట్నానండి నేన్ గూడా.
అదేనండి తొందరగా తీస్ కొండి
ఉమ్ యవ్ మీ ఇంట్లో అం మీ వైఫ్ ఎలా ఉన్నార్. రండి
ఆ మా బైఫ్ బాగున్నారు
ఉమ్ అడిగననీ చెప్పండి చాలా రోజులు అయింది మీ వైఫ్ ను కలిసి నేను
అవునండి మా మా వైఫ్ మీరు ఫ్రెండ్స్ అంట కదండి
ఔనండి అప్పుడు స్కూ ఆ కాలేజ్ మేట్స్ అనమాట. కాలేజ్ డేస్లో అట్ల తెల్సనమాట ఉమ్. ఉమ్ కొంచ్మ్ అలానే అనుకోండి.
ఉమ్
ఉమ్ తను తను నేను చానా బాగ్ కనెక్టైపొయ్నాము.
ఉమ్
ప్పు గాని ఏదైన గాని ప్రతి ఒక్కటి మా థాట్సన్ని గూడ్ ఒకేలాగుండేయి సో అందువల్ల తొందర్గా కనెక్ట్ అయ్పోయాం మేమైతే.
ఉమ్ అంటె బెస్ట్ ఫ్రెండ్స్ అన్మాట.
ఉమ్ అ రాల్లనే ఉంది
టే మీరు స్టడీస్ ఎలా జేసేవాళ్ళు.
స్టడీస్సు అంతంత మాత్రమేనండి నేను. మా అమ్మాయ్ల్దే ఏముందండ్ డీ మేము చదివిన చదవక్ పెనా ఎవ్రోకరొస్తారు పెళ్లి జేస్కునేస్తారు. మేమెంత చదువుకున్నా ఇంట్లో పన్ జేస్ కొండాల్సిందేనండి. వంటకి పరిమితం అన్నట్టు తెస్తారు.
అంటే ప్రతి అమ్మాయి ఒక ఇండివిజువల్ గా ఉండాలి మరి తర్వాత విషయం మరి భర్త మొత్తాన్ని సంపాదించి మిమ్మల్ని ఇంట్లో పెడ్డామని తర్వాత విషయం కానీ మీరు స్వతహా ఎప్పటికైనా ఉండాలి కదండి ఏదో ఒక భరోసా
ఆ అదేనండి
ఉమ్
అది మా ఆయన గారుని అడిగితే వద్దంటారు
ఉమ్
పిల్లల్ని ఇంక చూసుకోవాలి కదండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళ రోజలేసి వెళ్ళాల నాకు కూడా మనషరాజులేండి
హ
బయటికి ఎక్కడికైనా వర్క్ కెళ్ళిన కూడా అయ్యో పిల్లలు ఏం చేస్తున్నారు తిన్నారా లేదా ఉన్నారా లేదా అని ఇదే ఆలోచ్ టుందండి ఏ తల్లికైనా. సో దానికన్నా గమ్మునే ఇంట్లో ఉండడం బెస్ట్ అన్పించ్చింది.
ఆ కాదని మీరు మరి ఎంత వరకు చదివారు
నేను అండి డిగ్రీ వర్క్ చదువుకున్నానండి
డిగ్రీ అంటే బీకం అండి మంచి గ్రూపే తీసుకున్నారు ఏమనా అకౌంటింగ్ జాబ్స్ ఏమన్నా ట్రై చేసింటే బాగున్నాయేమో అనిపి నాకు
చేసిండచ్చ చు బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటాయి కదండి
ఉ అవునండి ఈ మధ్యమనం మీరు ను మూవీస్ కల్లాార
నేనురు ఏం వెళ్ళలేదండి మీరు ప్రేమన్ వేలారా
ఆ ఇలానండి
ఎమ్ మూవీ కి వెలరాండి
ఆ రీసెంట్ జస్ట్ నిన్నే అనుకుంటా అంటానండి దురంధర్ టు అనేసి ఏదో మూవీ చూసా మూవీ చూసానండి
ఆ ఎవరండి హీరో
ఆ హీరో అతను ఆ బాలీవుడ్ హీరో గాని నాకు పేరు తెలీదు కానీ బాగా యాక్ట్ చేశాడు కంటెంట్ బావుంధి అదేనండి దేశభక్తి తి కోసం అది ఇండియా పాకిస్తాన్ బటికి సంబంధించిన ఒక గోడచారి ఉంది త ఆ హీరోకి హీరోకి వాళ వ్యక్తిగత జీవితంలో జరిగిన అనుభవాలు అ తుల్గ స్టోరీ ఏమంటంటే స్టార్టింగ్ ఆ వాడు ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక చోటుకి వెళ్తారంండి డ్రగ్స్ ఆ అమ్మె అ ధగారికి
ఓకే అండి
డ్రగ్స్ తో పాటు గన్స్ కూడా సప్లై చేస్తయి
ఉ తెలికుడా సి రెడ్గా అండి
అవునా సీక్రెట్ గా అంటే అది స్మగ్లి స్మగ్లింగ్ లాగా అనమాట
ఆహా
అలా చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు స ఈ డ్రగ్స్ కని చెప్పి వెళ్ళి గన్ను తీసుకుంటారండి బర్ల్ ఫ్రెండ్ అతను ఏం చేస్తా సరంటే ఒక దూరంగా వెళ్ళి ఒక ప్లేస్ క వెళ్ళి అక్కడ ఉండి చాలా మంది పన్నెండు మందిని చంపేస్తాడండి
ఆ
ఎందుకు పన్నెండు మందిని చంపేశాడంటే అతను యాక్చువల్ గా ఒక ఎమ్మెల్యే అ స తన పన్నెండు మంది పేరను కదా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ ఎమ్మెల్యే కుటుంబం వాళ్ళది వాళ్ళు ఒక ల్యాండ్ కావాలని చెప్పి ఒక రైతుల్ని బలవంతం చేసి వాళ్ళ తాతని హీరో వల్తాత ని వాళ నన చంపేస్తారు దాంతో వాళ్ళు ఆ చెల్లెల్ని కూడా రేప్ చేస్తారు ఇంకో చెల్లెల్ని తీసుకెళ్లి కట్టేస్తారు ఆ హీరోకి కీర్రగిలిపోయేసి ఇంకా వాళ్ళు ఎల్లి చంపేస్తారు రండి
కంటెంట్ అయితే బాగానే ఉందండి వాళ్ళు ఇచ్చిన కంటెంట్ అయితే
అవును
మనము ఈజీగా చెప్పేస్తామండి ఏదైనా సినిమా బాలేదంటే బాలేద్ అనేస్తాము కానీ వాళ్ తయడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదండి.
చాలా అద్ స్ట్రగుల్ తో కూడుకున్న విషయం ఖర్చుతో కూడుకున్నది కూడా అండి నిర్మాతయితే సినిమా రిలీజ్ జెంతా నుంచి షార్ట్ అయినుంచి రిలీజ్ అయ్యి అద్ డబ్బు రిటర్న్ ఒచ్చే అంత వరకు పాపం ఆరు చేతిలో
అయినా కూడా ఒక సినిమా తీయాలంటే ఎంత పెద్ద టీమ్ ఉండాలి ప్రత్ ప్రతి ఒక్కరు కో ఆపరేట్ చేయాలి ఏదనా సిన్స్ తీయాలంటే బయట గ్రౌడ్ ని అంతా మెయింటైన్ చేయరండి రిస్ అవునండి అది గాకుండా రీసెంట్ గా మా ఇలోనే ఒకసారి షూటింగ్ కేమో వచ్చారండి వాళ్ళు రోడ్నంతగ్ కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఆ ఎండ్ లో షూటింగ్ తీస్తుంటే అబ్బాయి ఎంత కష్టమో అనిపించిందండి నాకైతే.
మరి ఎక్కడండ్ ఆ షూటింగ్
ఎక్కడంటే ఇక్కడ మా ఏరియా లో ఒకసారి జరిగింది లెండి ఒక్ సిన్మ్ అది షూటింగ్ అంటే సైడ్ క్యారెక్టర్స్ ది వర్ దిగింది సో అందుకనేసర్
మరి షూటింగ్ లో అదీ పాత్రలు అవేన్నీ మీరు చూసే ఉ టర్ అక్కడ ఎలా సెట్టింగ్ చేస్ తరు ఇవన్ని
అవునండి చాలా కష్టమండి నిజంగా చూసినప్పుడే నాకు అనిపించింది ముందర నేను ఏమో అనుక్ కున్నాను గానీ చానా రిస్క్ చానా ఇది అండి నిజ్ నిజంగానే చాలా సఫర్ అవ్వాల్సి మన ఏమో అంటాం గాని సినిమాకి ఎ ఎంత మంది కావాలి ఎంత మంది సపోర్టర్స్ బయట అంత కాంట్రోల్ చేయాలి కొంతమంది మాములుగా మేకప్ మన్స్ ఎంతో మంది అండి నిజంగా చా చూసినప్పుడే నాకు అనిపిచ్చింది అబ్బా ఎంత కష్టమ అనిపిచ్చేసింది నాకైతే వా త ఓపిగ్గా పెట్టుకొని చేస్తున్నారంటే చానా గ్రేట్ అండి మ్మ్ నిజంగా నాకు అదే అనిపిచ్చింది మ్మ్ అది కుడా ఒక ఫీల్డ్ అంటే అంతేనండి
అవునండి సినిమా అంటే తమాష అయిన విష యం కాదు కదా
ఆ అవునండి అది కూడా నిజమేన అనుకోండి మీ మ్మ్
చాలా మంది కష్టపడి తీస్తేనే సినిమా అవుతుంది
అవున దీంట్లో ఎంత మందిక్ కష్టమేనండి మీక్ ఎవరు ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ అండి
మ్మ్ నాకు ప్రభాస్ అంటే ఇష్టమండి
ఓకే ప్రభాస హీరోయిను
హీరోయిన్ రష్మికా అండి
రష్మిక అంటే ఇష్టమా
అవునండి ఈ మధ్య రష్మికకి రీసెంట్గా అంటే వాళ్ళది ఏమి నచ్చింది కాదండి బాగా బాగా యాక్టింగ్ చేస్తారండి వాళ్ళు
అ
యాక్టింగ్ కి మేము ఫిదా అయిపోయాము
ఓహో వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళ ఉంటారా
ఎం
వాళ్ళ యాక్టింగ్ బాగా నచ్చి మీకు
అవునండి అవును యాక్టింగ్ బాగా జాస్ ఇస్తారు
హ
బాగా నచ్చిందండి
నాకైతే విజయ్ దేవరకొండ రష్మిక వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదండి ఆ పుట్టంచు వాళ్ళిద్దరు ఎందుకో నాకు చాలా నచ్చారంండి
అంటే మూవీ పరంగా కాదండి మీకు నచ్చింది
మూవీ పరంగా నచ్చారు వాళ్ళు హలో రష్మిక బాగున్నాయండి ప్రతి ఒక్కటి అదేగా కు విజయ్ దేవర కొండ కూడా మంచి యాక్టర్ సో వాళ్ళు ముందుగానే రిలేషన్షిప్ లో ఉండ మేరేజ్ చేసు అది ఎందుకో నాకు చాలా బాగా నచ్చి చ్చిందండి వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ కాని చాలా బాగా అనిపించ వచ్చందన్ని రీసెంట్ గానే మ్యారేజ్ అయింది వాళ్ళకి ఓకే
హా
చాలా బాగుందండి వళ
ఓకేనండి అంటే ఈ మధ్య చాలా వాళ్ళ మ్యారేజ్ పర్పస్ తో కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ కూడా చేశారా నిన్న
అవునండి ఎందుకంటే చిన్న అంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు కదండి అకే స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చేశారండి అట్ట నలభై స్కూల్ వెళ్ళి చేయడం ఇలాంటివన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి వాళ్ళ దగ్గర అందుకే వాళ్ళ ఫ్యాన్ అయ్యానని చెప్పి చెప్పానండి వాళ్ళు మ్యారేజ్ అయినప్పుట్టాంచి మ్యారేజ్ అయినప్పుట్టాంచి వాళ్ళు చాలా మంచి పనులు చేస్తుంటే బాగా అనిపించిందండి
ఆ అది వారు మంచి యాక్టివిటీ క్యారీ చేశారండి అందరుూ సమాజ నిజానికి మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచారు వాళ్ళు
హమ్
ఆ ఇంకేంటండి ఇంకేంటంటే విషయాల
సరేనండి ఉంటాను మరి అయితే
ఉ సరేనండి
హ
బాయ అడి
ఆ బాండి